తిన్న కదా తినలే ఆ యుద్ధాలు జరగడం వల్ల మనకి ఏమైనా లాభాలు ఉన్నాయా నష్టాలున్నాయా మీకేమైనా తెలుసా
దాన్ వల్ల నష్టాలు అయితే ఉన్నాయండి సిలిండర్ ప్రస్తుతానికి సిలిండర్ లు దొరక్క చాలా ఇబ్బంది పడుతు న్నారు ప్రజలు
ఒక్క సిలిండరే కాదు చాలా మనకి పెట్రోల్ డీజల్ సిలిండరు వంట్
ఉండంగా ఉండంగా అన్ని అన్నీ కాస్ట్ పెరుగుతాయని చూస్తున్నాం మనం కూడా కానీ ప్రస్తుతం సిలిండర్లు లేక చాలా మంది సఫర్ అవుతున్నారు హాస్టల్స్ గానీ కాలేజీ స్ కై అంతా ఆ రూమ్స్ ఉన్న వాళ్ళు కానీ మొత్తం సిలిండర్ తోనే నడవాలి కదా హోటల్స్ కానీ అన్ని బంద్ అయిపోయాయంట రీసెంట్ గా బ్యాంగ్ క్యూ సైడ్ కూడా హాస్టల్స్ లో పైన పొయ్యి పొయ్యిల్లలో వండి పెడుతున్నారంట పిల్లలకి దాన్ దాని వల్ల చాలా పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు ఫుడ్ విషయంలో
కాకపోతే ఈ సిలిండర్లు ఖాళీ అవ్వడం వల్ల పోయిపోయిన వడ్డు పెడుతుందంటే అది ఇంకా హెల్తీ చాలా మంచిది అనిపిస్తుంది కానీ టైమ్ టేకింగ్ మాత్రమే గాని హెల్దిీ అదయితే నాకు తెలుసినంత వరకు ఒకప్పుడు మనం పొయ్యిల పైనే వండే
హెల్దీ ఇప్పుడు హెల్దీనే ఏ ఇక్కరే కెన్ పిల్లలు ఉంటారు అంతమంది వండి పెట్టాలంటే వాళ్ళకైనా కష్టమే కదా
అదే అదే మనకైతే ఒకరు ఒకరు ఇద్దరైమ్ అయితే మనం చేసుకోగలుగుతాం పీజీలు అంటే చాలా కష్టం అయిపోతుంది వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడుతురు అసలు ఎందుకు ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతాయి అసలు ఎందుకు వాళ్ళకం ఎందుకు ఇంత ప్రభావం చూపిస్తన్
మనం ఒక ఇక్కడ దేశం మీద ఆధారపడి ఉన్నామని బాగా అర్థమవుతుంది ఇట్లా వాటి వల్ల
కానీ ఇప్పుడు మన పి ఎమ్ గారు కూడా ఆ ఇది గ్యాస్ కి ఉత్ ఉత్పత్తి చేసే నియంత్రాలు కూడా ఈ మిషన్ అందు కూడా వచ్చేస్తాయి కనిపెట్టేస్తారు వస్తున్నాయి మనకేం ప్రాబ్లం లేదని కూడా విన్నాను నౌకలు వచ్ చ్చేస్తాయి అనేసి కూడా విన్నాను
అనీ మన ఉమ్మడి ప్రభుత్వం వల్ల డం వారు మ్మ్ మరి వ్యవస్థ వాళ్ళు చెప్ చెప్పారంట కానీ ప్రస్తుతం మేలే అనిపిచ్చింది నాక్కూడా తొంటి వన్ డేస్ తర్వాత వస్ తను సిలిండర్ అని ఆ హోప్ అన్నా మనకు వచ్చింది అన్నా ఒక రవ్వ కానీ ఇప్పుడు హాస్ పిల్లల్ని తలుచుకుంటేనే కొంచెం భయమే వేస్తుంది ఈ టైమ్ లో వాళ్ళకి ఫుడ్ సరిగా అందుతుందా లేదా
ఇంకా హాస్టల్లో ఉన్న పిల్లలతో తల్లిదండ్రులు అయితే ఇంకా ఎక్కువ ఫీల్ అవుతుంటారు కదా
ఒ హాస్టలే కాదు ఇప్పుడు దేవస్థానాలకి అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ప్రముఖ దేవాలయాలు ఉంటాయి కదా తిరుపతి శ్రీకాళహస్తి కాానీ పతం మాకు తెలిసినంతకు మేమే టెంపుల్స్ మన్న లోకల్ లో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి యాత్రికులు వచ్చిన వాళ్ళకి బయట ఎక్కడి నుంచిన వస్తారు వా సమయానికి ఆహారం దొరకపోతే చాలా కష్టంమయిపోతుంది
ఖచ్చితంగా అండి వీళ్ళ యుద్ధాల కారణంగా ప్రజలు చాలా అవుతున్నారు ఒకప్పుడు దేవాలయాలకి వెళ్ళినా అన్నదానం వల్ ఇంటికి కడుపు నింపుకని వచ్చే వాళ్ళు ఇప్పుడు ఈ పరిస్థితు లో ఎలా ఉన్నారు అని తలుచుకుంటేనే బాధగా ఉంటుంది
కాకపోతే బయట హోటల్స్ అన్ని వాళ్ళు ఇబ్బంది పడతారు ఫ్రీ ఫ్రీగా పెట్టే చోట జనాలు ఎక్కువైపోయి అక్కడతో కడిసి ఆటలు పడికోవడాలు కొట్టుకోబవడాలు గొడవలు పడడా ఇవి ఎక్కువ అయిపోతాయిని నేను అనుకుంటున్నానుు జరుగకుండా చూసుకుంటే బాగు అ
బై
ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో మనకి యుద్ధం తెలియదుగానే అంతవరకు మిగతా దేశాలకుంతా ఇబ్బంది అయిపోతారు
నాకైతే చాలా కాలవ అంటే ఆలోచిస్తే భయం వస్తుంది నక్ పెట్రోల్ డీజిల్ అవి కూడా
కాస్ట్ అయితే పెరుగుతాయి అంటున్నారు
ఇప్పుడైతే ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లోనూ ఒకరికి ఎంత మంది ఉంటే అంత మందికి అన్ని వెహికల్స్ ఉన్నాయి ఆ వెహికల్స్ అందరికి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పట్టించాలంటే ఎంత రేట్ ఉ ఎండకాలంలో దేనికన్నా వాకింగ్ చేసుకుంటా వెళ్ళిపోవడమే బెస్ట్ అని అనుకుంటు
నాన్యులకి చాలా కష్టమైన
కష్టం వచ్చింది అని నేను అనుకుంటాను మధ్యతరగతి వాళ్ళయినా పర్వాలేదు అతి సామాన్యులు ఉంటారు చూడండి వాళ్ళ ఇబ్బంది పడతారు పెట్రోల్ డీజిల్ కే ఇంత ఇంత కాస్ట్ అయితే అలా అని అలాగే సిలిండర్ విషయంలో వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళ ఇళ్లో ఒక రెండు మూడు సిలిండర్ల అన్న ఉ ా ఒకరి పోతే ఒకరు పెట్టుకుంటానీరు పేద అ
కొన్ని కుటుంబాలు ఉంటాయి కదా రెక్కడితే గానీ డొక్కడదు అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఏమో ఇవన్నీ మన ఆహార పదార్థాల పైన అన్నింటి పైన ఎప్పటి తంగా ఎక్కువగా రేట్లు పెంచేయడం వల్ల వాళ్ళు ఎలా బ్రతకగలుగుతారు వాళ్ళు ఎలా జీవిస్తారు వాళ్ళ కుటుంబాన్ని ఎలా పోచించుకుంటారో మరి ఈ యుద్ధాలు జరగడం ఎందుకు చిన్న చిక్కట వాళ్ళ పైనలవ్వడం ప్రభావం చూించడంంది
మనకు ఎటువంటి సంబంధం లేని మనం ఎక్కడో ఎ మారుమూల ఉండే వాళ్ళ మీద ఆ ప్రభావం పడడం చాలా అమానుషం
బాగానే ఉంటాారు లేని వాళ్ళే మధ్యలో ఇబ్బంది పడతారు
అదే అండి ఇప్పుడు మనం ఉన్న ప్రపంచం మనము ఉన్న పరిసరాల్లో చూస్తే మనమే అంటే మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి
ఎలాగైనా బ్రతకాలి కాబట్టి ఏదో ఒకటి చేసుకునైనా తినాలి బ్రతకాలి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించ్
ఇంకనైనా ఈ యుద్ధాలు ఆపేసి వాళ్ళు ఐకమత్యంతో ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ ఈ మధ్యనా సోషల్ మీడియాలో కూడా చాలా మంది పెడుతున్నారు కదా పిల్లలతో పాటు యుద్ధ టై లో వాళ్ళు వీడియోస్ పెట్టడం యుద్ధాలు ఆపండి యుద్ధాలు వొద్దండి అవి మనసుని కలిచి వేస్తాయి కొన్ని కొన్ని అక్కడ ఎంత మంది ప్రాణ నష్టాలు జరుగుతుంది ఉన్నాయో ఎంతమంది జనాలు సఫర్ అవుతున్నారో అనిపిస్తుంది
యుద్ధాలు జరగడం వల్ల మనకి ఆహార పదార్థాల పైన మాత్రమే ఆ లోటు అనిపిస్తంది కానీ అక్కడున్న వాళ్ళు ఏ నిమిషం ఏ క్షణం ఏం జరుగుతుందో మరి ఇప్పుడు ఓకే ఇంకా ఇంకొక నిమిషం మనం ఉంటామా ఉండమా అన్నట్టుగా బిహేవ్ పరి పరిస్థితులు వచ్చేస్తున్నాయి వాళ్ళు ఎలా ఉంటున్నారో మరి అక్కడే ఉన్నవాళ్ళు
ప్రాణాలు అరి చేతిల్లో పట్టుకొని బతుకుతుంటారు అక్కడ ఏ టై లో ఎక్కడ బాంబ్ పేల్తుందో ఎక్కడ ఏం వస్తాయో కనీసం కడుపుకి ఫుడ్ డు అయినా ఉందో లేదా వాళ్ళకి మన పరిస్థితే ఇలా ఉంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది తలుచుకుంటే బాధాకరం అనిపిస్తది
కొన్ని దేశాల నుంచి అ అక్కడి దేశాలకు కూడా వలస వెళ్ళలి అక్కడ బ్రతుకుతున్నారు జీవనోపాధి కోసం అనేసి అక్కడ వాళ్ళు ఎలా బ్రతులుతున్నారో మరి ఎలా ఉంటున్నారు అక్కడున్న వాళ్ళు ఇక్కడ వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అంతా ఎలా ఉంటున్నారో
ఎందుకు ఈ యుద్ధాలు ఎందుకు ఈ యుద్ధాలు అనిపిస్తది ఒక్కొక్కసారి ఎవరెవరో జెస్ తుమ్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు కదా యుద్ధాల వల్ల ఎంతమంది జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయో
అసలేపుడ్ ఎందుకు జరుగుతాంది యుద్ధం అనేది మీకైనా తెలుసా
లేదండి ఈ మధ్య న్యూస్ ఏం చూడట్లేదు నేను
అదే నేను కూడా చూడ్ నాకు కూడా అంతకు తెలియదండి కానీ యుద్ధాలు మాత్రమే జరుగుతున్నాయని మాత్రమే తెలుసు కానీ ఎందుకు జరుగుతున్నాయి అనేది నాకు కూడా తెలీదు ఆ యుద్ధం వల్ల ఎంత మంది ఎందుకు
ఎవరి ఎవరి స్వార్థం కోసం జరుగుతున్నాయో కానీ చాలా మంది కడుపులు కొడుతున్నారండి ఇటువంటివి ఇంకా జరగకూడదు అని మనం కోరుకోవడం తప్ప ఏమి చేయలేమ అనేది నా అభిప్రా ప్రాయం మీరేమంటారు
నేను అలాగే అనుకుంటాన్న వాళ్ళ మ ఇప్పుడు వాళ్ళు అదే వాళ్ళు వాళ్ళు కొట్టుకొని మధ్యలో వాళ్ళకి తలనొప్పి అన్నట్టు వాళ్ళు వాళ్ళు గొడవ పడటడం వల్ల మిగతా దేశాలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎగు మద్ద్యతులు దిగుమద్ద్యత్ ఇలో తగ్గపోవడము ఇప్పుడు మన దగ్గర దగ్గరున్న వస్తు వాళ్ళకి ఎగుమతి చేస్త మనం వాళ్ళ దగ్గరలో వస్తు దిగుమత్ చేసుకుంటేనే కదా మనకి మన ఇండియన్ అకాడమీ కూడా బాగుంటుంది
ఖచ్చితంగా అండి అలా వాళ్ళు ఎందుకు ఆలోచించడం లేదు యుద్ధాలు ఎందుకు చేస్తున్నారో ఎంత మంది దీని వల్ల బాధపడుతున్నారో
ఎంత ఆస్తు
ఒకప్పుడు అనుకున్నాం మన చిన్నప్పుడు ఈ యుద్ధాలు జరిగాయా రెండో ప్రపంచ యుద్ధం ఇవి చూసినప్పుడు అయ్యో అవు అనుకు ఇంత అండి అవును పట్ల అయి ఉన్నాయ ఏమో ఇప్పుడే ఇంత నష్ట ప్రాణ నష్టం ఉంటే అప్పట్లో ఇంత ప్రాణ నష్టం ఉండందో అని మనకు కలిచిపేసుంది
ప్రపంచం ఇంకా డెవలప్ అవుతాం కూడా ఇద్దం జరుగుతుంది ఒకప్పుడు
ఈ డెవలప్ వల్లే అవుతున్నాయంండి అప్పుడన్నా మనిషి మనిషి ఎదురుబడి కొట్టుకునే వాళ్ళు అది తెలిసి చస్తా ఉన్నాము ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి బాంబులు వేయడం కానీ అలాగే ఫ్లైట్ ఏరోప్లేన్ లో నుంచి దాడీలు కానీ ఏ విధంగా ఎటువైపు నుంచి వస్తుందో తెలియక ప్రజలు గుండెల్లో ప్రాణాలు పెట్టుకొని బ్రతుకున్నడి అరిచతిలో ప్రాణాలు పెట్టుకొని
చాల వరకు అలాగే ఉందండి మనకి ఎగుమతి డిగుమతి తగ్గిపోవడం వల్ల మనకి ఆహారం కొరత పైన మనకి ఇబ్బంది అవుతంది వాళ్ళకి ఏమంటే యుద్ధ అన్ని ఉన్నా క్రీడానికి కష్టంగా ఉన్నట్టు వాళ్ళకి అయిపోతా ఉంది అక్కడున్న వాళ్ళకి ఇక్కడ ఏమంటే అక్కడ ఇక్కడున్న వాళ్ళు అక్కడికిళ్ళి అ అక్కడ ఎలా ఇబ్బంది కొడుతున్నారుర అని చదువు ప భయం
అ
ఏదో బ్రతిక తెరువు కోసమని వెళ్ళి వాళ్ళు అక్కడ ఎలా బాధపడుతున్నారు ఎలా టెన్షన్ పడుతున్నారుారో అ పక్క ప
ప్రపంచమ అంతా మన ఇండియన్స్ ఉన్నారు వాళ్ళలో ఎంత మంది మన వాళ్ళు ఉన్నారు అట్లా వా చోట మన ఎక్కడ మన వాళ్ళు ఎక్కడ సఫర్ అవుతున్నారుారని అదొక బాదు ఎవరికి ఎటువంటి హాని జరుకు కుండా వాళ్ళు మన దేశానికి మనకి తిరిగి వచ్చేయాలి వాళ్ళు యుద్ధాలు మానేయాలని కోరుకోవడం తప్ప ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నామండి
మనంంప్పుడు ఏం జరుగుతుంద అంటే దాన్ని మనం ఆపలేం జరిగే దాన్ని ఇంకేం చేయలేదు ఎలా జరుగుతుందో అలా జరగని అని తెలియదు ఓకేండి
ధన్యవాదాలు